ఇంతసేపటికి ఏంది ఓ అయ్యా నని ఆపలకెళ్ళి పోదాం అనుకుంటాను ఇగ ఒ
హలో బా హలో
హలో హలో
ఆ ఆ ఏం చేస్తురు
ఏం లేదు గానీ ఇంత సేపుయింది లేట్ అయింది ఎందుకు
ఆ చే బయట బటన్ తీసి ఇంట్లో తీసుకొస్తరికి లేట్ అయింది
వన్ మినిట్ అన్నా కదా మళ్ళా ఫోన్ వచ్చింది నాకు నేను ఇగ బ్యాక్ పోయి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
పోదాం అనుకున్నా జస్ట్ మిసు కట్టవు
ఉ
ఓపెన్ చేసి అట్లానే పెట్టిన ఇగ చేత్తమేమో అని
అదే నేను బయట పోయిన బట్టలు తీసుకొచ్చి ఇంట్లో ఏసిన
ఆ మళ్ళా ఫోన్ వచ్చింది వా జీతమేమో అనిక మళ్ళా టెన్షన్ అయింది
ఉ
అనవసరంగా డబ్బులు బొక్క
ఏం పడ్లే
ఫస్ట్ టైమ్ ఎన
ఆ మీరు కూడ ఫస్టైమేన
నేను కూడ ఫస్ట్ టైమే
హు
మా చెల్లెదాంట్లో పడ్డాయలే గాని
ఉ
ఈ కాల్స్కే మంచిగ ఈ కాల్స్కే మంచిగ పడతాయని చెప్పింది చెల్లె
అవును అది మెసేజ్లా వేరే వాటికి వాడతలే మా వాళ్ళు చేస్తారు పడతలే వాటికి
వీటికే పడతాయి మంచిగా మాట్లాడ అంటే దాని బొక్క పెట్టినా నాలుగు నాలుగైదు మా క కట్ అయినాయ్ నయే మున్నాళ్ళు కట్టయింది నీ వల్ల నాకు అన్ని పైసలు బొక్క అంటాంది ఇక
హమ్
పిల్లల పని అయిపోయింది తినిపితన వీడు ఇప్పుడ వచ్చిండు ఫైవ్ థర్టీకి
ఆ ఒక పాప ఒక బాబ మా పిల్లలు ట్యూషన్కి వెళ్ళరు
ట్యూషన్కి పోయ్యర ఎప్పుడు వచ్చిరూ స్కూల్ వై
అయి మా పిల్లలు ఇది నాలుగున్నరకు ఒస్సరు ఒచ్చి ముఖం కడుక్కొని కాల్ జేతులు కడుక్కొని ఆ కో ఎవన్న ఇతే తిని పోతారు మల్ల పోయి రాస్కుని
ఆ వాల్లే వొయ్యతర మీరు తొలత్తర
ఆ అల్లే వోయ్యత్తరు నేనేంబోను
అంతేనా పెద్దళ్ళేనా డీ పి ల ఉన్నారు గద వాళ్ళేనా
ఆ మా ఆ ఆ
ఉహు
ఇగ బాబుక్ పడుకుండు బాబుండు ఇంకా బాబు బడుకు ఆ
ఆహా అవునను
బాబు
ఆహ బాబు కోసం ఉంచుకున్నారా
ఉ మీరు మీకు
ఇద్దరు ఒక బాబు ఒక పాప
ఊ మీరు సిటీల ఉంటర పల్లెటూర్లనా
లేదు లేదు పల్లెటూర్లానే
ఊ మేమ్ గూడా అంతే ఊ ఏన్ జెత్తావే ఖాళీగనే ఉంటవ ఇంట్ల
ఊమ్
ఖాళీగా ఉంటావ ఇంట్ల
ఖాలీగనే ఇగ ఇ చిన్న పాపే టూ టూ ఇయర్స్ కంప్లీట్ అయినయ్ అంతే విన్నీ ఈ వీడు అస్సలు రాయట్లేదు అని ఇయల ట్యూషన్ వంపి కె అన్నందినిపిచ్చి దోలొత్తిగా ఊ
ఆ తోలడంవే బెటర్ ఒకటి ఇంట్ల కూసవేడ్తే ఉంక అది గావలే ఇది గావలే అని ఒకటే అల్లరి ఎత్తరూ
పలెం వీళ్ళ అసలు మండే నించే వేట్టిత్తాలు ట్యూ హోం వర్కు ఆసలే రాయట్లేడు ఏ బీ సీ లే, వాడు రాశేది గని
ఊ
యూ కే జీ, నే గానీ ఏ బి సీ, లు కూడా రాత్తలేడు దోల్ రావలలే అని ఇగ
ఇగా స్కూల్ల ఎట్లుంటే ఉట్టినే గుసోవెట్టీ అద ఇదో చెప్తరు ఆ తిన వేడ్తారు పంపిత్తరు ఇప్పుడే నేర్పారుఇగ అల్లకు
మయ
ఊ ఏవంట్
ఎంతమ్మ ట్యూషన్కి
ట్యూషన్ కా సెవెన్ హండ్రెడ్
కొండి వెట్టినా సెవెన్ హా
ఊ ఆ
ఒక్కరికా ఇద్దరికా
ఆ ఇద్దరి గల్ఫే
ఊహు హ ఇక్కడ త్రీనో ఫోరొ నా గూడా తెల్వదు ఉంటది ఉంటది త్రీ ఫోర్ ఉంటది కానీ పోలే గదా ఇద్వరకు ఇయాల్నే
ఆ సిటీలో అయితే ఇంకా అప్పుడు మూడు వేలు నాలుగు వేలు అంట్ త్తిరట సిటీలా అప్ టూష్ ఊ
అవును
ఇంక మన ఊర్లోనే బెటరు ఇంకా స్కూల్ ఫీజులు కూడా ఆడికంటే ఇడికి మస్త్ డిఫరెంట్ ఉంది
అవును ఎంత స్కూల్ ఫీస్
మా వాళ్ళకీ బస్సు ఫీజు గాకుంటా ఇది ఒక ఆమెకి ఇరవై ఐదు వేలు ఒక ఆమెకి ఇరవై వేలు
ఆ ఇక్కడ కూడా సేమ్ అంతే దిగరా కాల్దీ ఎట్ల తినిపియా అన్నం కూడ తినరు మావడయితే అన్నం తిన పెట్టాలే వామ్మో మా అమ్ములు తింటది ఇంక చిన్నామె ఆమెగానే ఆమె తింటది
ఊ అంతే ఇక మా మా నడిపామె కూడ అంతే అంత పెద్ద మా చిన్నోడేమో మంచిగ తింటడూ మా బుజ్జి అంత పెద్దదిగా అసలె అసలే తినది మళ్ళ స్కూల్లో స్కూల్లో మంచి
ఊ ఊ
ఇంట్ ఇంటి దగ్గర ఉంటే ఇక అంతే ఉంటది గార్భం
అదే మల్ల
ఊ
ఏం చేతారు మీరు కాలిగా నేనా
ఖాళీగానే ఉంటా హ
మొన్న టైలరింగ్ ఇట్లేమన్నా
ఏమో నేర్చుకుందాం అని చూతన్న గాని ఇగ ఏమొ పిల్లలతోని జేసుడు ఇదన్ని ఈ పనులే సరిపోతానయి నాకు
హ
అది నేర్చుకోవడానికి పోడతా పోవడానికి పన్నెండు వేలు కావాలంటురు మహబ్బా అదే వేరే ఊరుకెళ్లాలి అంటే
ఓహో ఊర్ళ నేర్పియర ఏమన్నా ఇకా
ఊర్లల్లో ఇగ ఎవరు నేర్పుతారు ఎప్పుడైనా పండ్లక చే పనికి పోతారు చాలా మంది ఇప్పుడు అంటే ఏం పనిలేదు కానీ ఎ ఆ ఇప్పుడు అంటె లేదు కాని ఇంక కొన్ని రోజలు అయితే ఇక మస్తు పని దొరుకుతది ఇక పనికి పోతారు వాళ్ళు మిషిన్ ఉన్న వాళ్ళు కూడా పోతారు మన కు కట్టడానికి కూడా వీలు పడదల
నువ్వు కూడ అదే కథ
ఆ ఇంగింత నేర్చుకుని ఉంటే బాగుండు అనిపితాంది గాని
మనల్లాంటోళ్ళు కూడా అదే పని చెస్తారు ఇక్కడ
ఉ నేర్చుకోవాలిగా
హ
చె చెలకలు గిట్ల ఉన్నాయా మీకు
ఉన్నయి ఉన్నాయి
చె చెలకలు గిట్ల ఉన్నాయా మీకు ఊర్లో
ఉన్నాయి ఉన్నాయి ఉన్నాయి కవులు ఏస్తారు అబ్బా వీళ్ళయితే ఒకటే కొట్టుకుంటారు
ఉహు
విషయం జరుగురా బిట్టి ఇటు జరుగు ఇటు జరగ రాదురా
కాల్సి మాట్లాడేటప్పుడు అంటా న నీకు ఎప్పుడో మర్చిది కాల్స్ మాట్లాడేటప్పుడు పిల్లల వాయిసు రాకూడదట
రవోద్దు కాల్ కట్ అయితది
ఉ
ఉ అవును
ఉ మీరేం తిన్నారు మరి మీరేం తిన్నారు
నేమా మేము ఒట్టి చేపలు ఒట్టి చేపలు వండినాం
ఉహు మాది బీరకాయ్ కూరు వండిన
అవునా స్న సీట్లు ఏమేమి పెడతారు చేసి ఇంట్లోనే చేత్తార తెతరా
బయట ఏంది ఇంట్లో దోషనో బోండానో పూరి అదోటి అదోటి పెడతా అంతే ఇగ
అవునన్న ఫోన్ మాట్లాడుతాన టీీచర్ టీచర్ రా అవు మాట్లాగద
అవి చుస్
ఉ ఉహు డాడీ వచ్చిండు పో స్నానం చేత్తాండు పో నా దగ్గర ఫోన్ లేదు ఏం లేదు వ్యస్ టైం మే ఉ టైం మే శిర్ ఒకేడు డాడీ డబ్బులు ఇతాడు చాక్లేట్ కోనుకోచుకో పో
కార్ దోల్తాడు ఈయన మా ఆయన
అవునా
ఉ బయట పోతాడు ఎక్కువ ఇంట్లో ఉండడు ఇగ
ఉహు కాయ్ ఇత్తాపా ఎప్పుడు వడుతే అప్పుడే కిరాయిలు వతాయి కాబట్టిగా ఇగ
ఆ ఎక్కు ఉండడు ఇంట్లో
ఓన్ నేనా ఓన్ కారేనా
ఓన్ అంటే ఓ ఇంత ముందు ఉండేది అది తీసేసి అది మంచిగా లేదని తీసేసిన ఇగ ఇప్పుడు బయట వాళ్ళదే
అవునా
తీసుకోవాలి ఇగ
తీసుకోవాలి బెటర్ బైక్ కొనే బదులు కారే వొత్తాది
ఆ బైక్ ఉన్నది మాకు గాని
ఉ
అది కొనాలే ఇప్పుడు పెద్ద పెద్ద కార్లు అయిపోయినాయి చిన్న కార్లలో ఎక్కడానికి గుడి ఇబ్బంది పడుతు తూరు జనాలు మొత్తం జనా ఎట్లా తయారయ్యార అనుకున్నావు జనాలు ఉ చిన్న ఉంటే పోయిదా అని క్యాన్సల్ చేసుకొని మళ్ళ మన్ పెద్ద కార్లు బుక్ చేసుకుంటారు తెలుసా
ఊ
ఊ
ఎవరెవరు ఉంట్రు ఇంట్లో మీరు
మా అత్తయ్య నేను మా పిల్లల
అవునా ఊహూ మీరొక్కరేనా
ఆ మీ ఒక్కళం మా ఆడబిడ్డ ఒక్క ఆమె ఐరాలుంటది ఆమెకి ఇద్దరు కూతుర్లు
ఊ
ఊహూ మాకు పొలం ఉంది ఆ పనికి పోతది రోజూ
ఊహూ వద్దు అమ్లవి ఉడకవెడు తలే నే ఉడుక పెట్టినాక తిందువులే ఉడక పెడతా ఉడుక పెడతావ్ ఊ అమ్మ
రొట్టి షాపల కూర అయిపోలే ఇంకా అట్టనే ఉందా
ఉండాల వేరే కూరోడాలె
అదే మా ఇంట్లో కూరొండుతే అయిపోద్ది ఎవలు పడితే అల్లొస్తారు ఇత కూరెయ్య అంటారు తీసుకొపోయి చ్చుకొని పోతారు కూర ఊ అల్ మందికే అయితుంది కూర
ఆాా
ఏం చెయాల మళ్ళా వండుకోవాలి ఇప్పుడు ఇగ
ఊమ్
వండలే ఇంకా వండాలి
ఊహూ
ఆహా
ఎన్ని మినిట్స్ మా ఎన్ని సెకండ్స్ మాట్లాడతానావ్ ఫోను సిక్స్టీ అంటే టెన్ మినిట్స్ ఆ
రా
అంతే సిక్స్ థర్టీనో ఎంత వరకు సాలు అట సెకండ్స్
ఎంత పీనట్స్
సిక్స్ థర్టీ సిక్స్ థర్టీ సిక్స్ ఫార్టీ అట్
అవునా ఏం నేనంత ఇక్కడ చాలా మందికి చాలు ఏమౌంటొత్తాందంట పది వేలు నలభై వేలు వచ్చింది ఒకామెకి
అవునా ఫార్టీ ఆ
ఆ అంత టైం దాకా మాట్లాడుతే
ఆ
ఊ ఊ ఆ
కట్ జేత్తా మల్లా చేయనా కట్ చేయంగానే ఎంబెట
ఆ ఒక్క నిషం
ఉం పచ్చడి ఫ్రిడ్జ్ లో పెట్టుకున్నది ఇత్తలేదు